లో
హలో
బఉన్నారాండి బాగున్నాను ఏం చేస్తున్నారు మ న ఏ పో చ గ తన్నారా ఉ తిన్నాను ఇప్పుడే
మ్యారిడ్ అసిస్టర్ మేరు
ఆ
మరీడ్ేనా మీరు అంటూనా
ఆహా అదు కాదు అన్మారీడ్
ఏం చేస్త
ఉ అవును చదువుకుంటున్నా ఇ ఇందలే ఇదు నేను వేరే ఒకటి కోర్స్ నేర్చుకుంటున్నా మెడల్ కోడింగ్ ని స్ేర్చిపోంట హ
ఎక్కడ సిస్టర్ మీది
మాది ఊర్లో ఉంటా అంటే చెప్పపోద్ కదా
ఆ పర్లేదు సిస్టర్ చెప్పొచ్చు కదా
ఆహా అంటే అడ్రస్ చెప్పవద్దు సబతో సిటీలో ఉన్ంటా
ఆహా మేము కూడా సిటీలోనే ఉంటాం అందు సరడిగా
ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారా నేను ఇక్కడే ఉంటా కాగానీ ఇప్పుడు పడుగ కదా కదా అైసి ఇంటికి వచ్చే
ఆ
ఇంకా ఏమి ఇస్తుంటారు మీరు ఇంట్లోనే ఆ ఇంటిది అకా
ట్రైనింగ్ అయిపోనీనికి వచ్చింది ఇంకో టెన్ ఆర్ ట్వంటీ డేస్ లో అయిపోతంది
ఆహా దేనికి సిస్టర్ అదిీ
మెడికల్ కోడింగ్ అని
అంటే అవిే దేనికి మెడికల్ కోడింగ్ అంటే
మెడికల్ కోడింగ్ అంటే ఎన్ని కోస్ సాఫ్ట్వేర్ లానే నాన్ ఐటీ కిందికి వస్తుంది
ఆ
ఉమా ఇందులో ఎట్లా అనంటే ఇప్పుడు ఎగ్జామ్ ఉంటది త్రీ మంత్స్ కోర్స్ ఉంట ట్రైనింగ్ ఆ తర్వాత ఎగ్జామ్ ఉంటది ఎగ్జా వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుది
ఆ
సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎగ్జామ్ కు ఉంటుది సో టూ అటెంప్ట్స్ ఉంటాయి ఇయర్లీ టూ టైమ్స్ రాసుకోవచ్చు అంటే ఒకటే సారి ఆ సెవెంటీ ఫై్ ఫైవ్ థౌజండ్ కి ఒకటే సరిగానే టూ అటెంప్ట్స్
ఆహా
మీరు మ్యారీడా
ఇంటర్ అయిపోయిన వాళ్ళు చేయొచ్చా సిస్టర్
ఇంతరు అయిపోయిన వాళ్ళు అనింటే డిగ్రీ కంపల్సరీ అడుగుతున్నారు ఇప్పుడు అలా లేదు ఇంత ముందు ఉంటాయి ఇంతర అయిపోయిన తర్వాత అని కానీ ఇప్పుడు అలా లేదు గ్రాడ్యుయేట్స్ కంపల్సరీ
అవు
హ
ఆ నేను ఇంటి దగ్గరే ఉంటా సిస్టర్ మ్యారేజ్ అయింది
అవునా పెద్దవాళ్ళు అయితే
ఆహ అలే లేదు ఇస్తేద తక్కువ వేసులోనే అయింది మ్యారేజ్
అయ్యో ఎనకాలా
ఇంటర్ ఫస్ట్ ఇయర్లోదే పస
ఉమా హు
అలా
ఇక ఏమనా జాబ్ చేయకపోయారు మరి
పాప పుట్ట అడ రీసెట్గానే
అయ్యయ్యో ఆ అమ్మా చూసుకోవాలంటే కష్టమేలే కంపల్సరీ ఉండాలి హ్మ్
అదే చదు అ అదే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడే కాపేసా ఎగ్జామ్స్ రాద్దాం అనేసరికి ప్రెగ్నెన్స అన్న
ఆహా ఏం కాదు లేండి కొన్ని రోజుల ఇప్పుడు మళ్ళీ ఉంటాయి కదా అప్పుడు రాయండి పోన్ని
అ
ఏం కాదు డిస్కాంటిన్యూయు అయినా మళ్ళీ కంటిన్యూ ఇయొచ్చు కదా ఓపెన్ పెట్టేసుకొని
కానీ మ్యారేజ్ కాకముందున్న ఫ్రీడమ్ అట్లా ఉంట
అట్లా ఉండదు ఇక ఉండదు
పిల్లల తోటి పని తోటి ఇంట్లో అదే సరి పోతుది అప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తది అ అదే కాకముంద అయితే ఒకటే పని ఉంటుంది చదువుకోవడం అది అయినాక చానా
అంత చర్మ ఉంటా
అంతా టమాటా దోసకై సిస్టర్
మ్మ్ హ్మ్ హ్మ్
అ మీరు ఎంతమంది సిస్టర్ సిస్టర్స్ బ్రదర్స్
నేనా నేను అన్నాయ
ఆ
హ్మ్ మీ అన్నయ్యకి ఇంకా మ్యారేజ్ కాలేదు సో ఫస్ట్ నాకే చేస్తారు కాకపోతే కొంచెం టైం పడుతది నేను జాబ్ లో సెటిల్ కావాలి అని చెప్ప నేను ఇంత ముందు జాబ్ కూడా చేసిన త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ చేసినా
ఓహో
హాస్పిటల్లో లో డెస్క్ అసిస్టెంట్ గా కానీ నాకయ కొంచెం వొద్దు నేను చదువుకున్న ఫీల్డ్కే నేను వెళ్ళ పోవాలి నాకు ఈ ఫీల్డ్ వేరే ఆ ఫీల్డ్ వేర వద్దు అనే అది కూడా బానే ఉండేది చాలా రెస్పెక్ట్ ఇచ్చి నా కిందా ఎయిటీ మెంబర్స్ వర్క్ చేసేది
ఆ
హ్యాండడ్లింగ్ మంచిగా చేసేదాన్ని వాళ్ళు కూడా బానే చూసుకునేవారు ఇప్పటికి కూడా కాల్ చేస మేడం బాగున్నరా అని అడుగుతారు కానీ హైదరాబాద్ లో ఉన్నా హైదరాబాద్ ఎల్బ నగర్లులో విన దాటేసింతత ఓ వైసి హాస్పిటల్ల్సా
ఆ పేరు విన్నగానే తెలియదు సిస్టర్
ఆహా అదే లో డిఆర్ డిఓ హాస్పిటల్ లో చేసిన నేను దాని ముందు ఓవైసి హాస్పి ఫటల్ ముందే అప్పుల్డీ అటి ఉంటారు అందులో చేసిన పెద్ద హాస్పిటల్ శాలరీ కూడా బానే ఉంది కనీ ఎందుకో ఎందుకు లే మనకి వీక్ ఆఫ్స్ దగ్గరనే కొంచెం ఇబ్బంది ఎప్పటికి వెళ్ళాలి అంటే కోపం వచ్చేది
ఆహా ఇవి కాస్త ఎక్కువ లేకుండేది
ఆ ఒక పేరు ఇచ్చేది
ప్రైవేట్ అంతే ఉంటయి సిస్టర్ హాలిడేస్ ఎక్కువ ఉండవు సరే మళ్ళా వేరే వాళ్ళు రాకున్నా డ్యూటీ మనకే వేస్తారు
ఉ నవును
అన్నీ చూసుకోవాలంటే ఇబ్బంది అవుతది
బాదే ఉండది వర్క్ ఎంజాయ్ చేసుకుంటూ చేసేదాన్ని
అవున్ ఇప్పుడే నేను ఒక అక్కతోని మాట్లాడా ఆప్లో ముస్లిం అక్క వాళ్ళ సిస్టర్ కూడా ప్రైవేట్ లోనే ఇట్లా అహ ఆరోగ్యశ్రీ ఉంటాయి కదా కార్
ఉ
అది ఆన్లైన్ ఆన్లైన్ లో అప్డేటింగ్ చేసారు అది ఉంటది అంట కదా ఆ వర్క్ చేస్తదంట అదే తన గురించి చెప్పింది ఇంత సేపు అది కూడా అంటే పేషెంట్స్ ఆ ఆరోగ్యశ్రీ కార్డు మీద ఉన్న పేషెంట్ నీ ఎనీ టైమ్ అబ్సర్వ్ చేయాలంట
ఆ అవును హాస్పిటల్ లో ఉంటాయి అంతే అవును మేము కూడా పేషెంట్ సైడ్ ఎల్ ఎ సి పేషెంట్ కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోవడం ఇలా కూడా చేయాలి మా డ్యూటీ ఇటు సిస్టమ్ తో కూర్చోవాలే నేను మళ్ళీ అటు పోతే పైన ఫోర్త్ ఫ్లోర్స్ ఉండే ఆ ఫోర్త్ ఫ్లోర్స్ చూసుకోవాలి
ఆ తిను కూడా అంతే అండి ఇప్పుడు పేషెంట్స్ ని
అదే మొబైల్ అనే ఇస్తారు ఆ మొబైల్ హ్యాండిల్ చేయాలి ఏజారా మనకి అన్ని పర్ఫెక్ట్ వచ్చు హ్యాండిల్ చేసిన నాకు కో వద్దు బాబు నకిలీ కివుస్ మెయిన్ ఇంపార్టెంట్ రిస్క్ లేకుండా చేయడం అయితుంది నాకు రిస్క్ లేకుండా ఒక్క రోజు కూడా ఇంటికెళ్ళ కళ్లి అని అంటే కోపం వచ్చేది మళ్ళీ ఎలా పోను ఇగ చాలు సరిపోయింది ఆ జాబ్ చేసిన దగి ఇప్పుడు నా మెడిక కార్డింగ్ వచ్చేసి వీక్ లో ఫైవ్ డేస్ ఏ ఉంటది వర్కింగ్ డేస్ మిగతా టూ డేస్ ఉన్నదా టూ డేస్ హాలిడేస్ సే ఉంటాయి
ఆ హాలిడే లేంది చేయాలంటే కష్టమా
అదే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవచ్చు లీవ్స్ అడిగిన ఇస్తారు క్యాబ్ ఫెసిలిటీ ఉంటది
అట్లా అయితే మ్యారేజ్ అయినంకా కూడా కంటిన్యూ చేయొచ్చు అట్లా వాళ్ళకి ఇష్టం ఉంటే
అదే ఈ మళ్ళీ పోతే ఇప్పుడు మరేజ్ అయిన తర్వా కంసివే వెటర్న మెటర్టీ లీవ్స్ అనేది ఉంటాయి కా మనన్ని కుచ్చు చోపెట్టి వాడు శాలరీ ఇస్తాడు ఆ నైన్ ఆ నైన్ మంత్స్ పీరియడ్
ఆహా నైన్ మంత్స్ ఉంటందా సిస్టర్
హ్మ్ నైన్ మంత్స్
అ
అలా ఇవన్నీ బెనిఫిట్స్ హ్మ్ గదే అవును అందుకనేసి బెటర్ నిమళ్ళ నేను చదువుకున్నది కూడా సైన్స్ బ్యాగ్రౌండ్ ఇదేంది ఇదేంది అని అనిపి షిన్
ఆ
అట్లా అనేసి ఇగా వద్దు కోడింగ్ తరపునే వెళ్దాము అని కోడింగ్ తరపునే వచ్చి న్
అవును
ఉ
అయితే మేమ్ ఇ ల్ బి నగర్ పక్కనే హయిత్ నగర్ లోనే
ఆబ్డెస్స్ రెస్ట్ ఉండదు ఎమ్ ఉండదు ఓ ఆయిత్నేగరా తెలుసు తెలుసు ఉహు అయితేనగర్ దగ్గరే మాకు రోజునే నా అటు దిల్ సుఖ్ నగర్ వేళ్ళేసి వస్తా
సిస్టర్
రోజు నా ఇన్స్టిట్యూట్ కూడా దిల్ సుఖ్నగర్ లోనే
ఆహా
మ్
ఎక్కడ మీరు అక్కడే ఉంటరా దిల్ సుఖ్ నగర్ లో
లేదు నేను మళ్ళీ హాస్టల్ లో ఇటు సైడ్ ఉంటా
నాగోల్ సైడ్
ఆ హ దిల్ సుఖ్ నగర అంటే ఈసి ఐ ల్ న్ కాంచి దగ్గర ఉంటది
ఆ అటు సైడ్ దగ్గరే గాని ఇటు కూడా దగ్గరే ఆల్మోస్ట్ ఎల్బీ నగర్ దగ్గర ఇటు నాగోల్ గూడా దగ్గరే ఫిఫటీన్టు ఫిఫటీన్ టు ట్వీ మినట్స్
ఓకే సిస్టర్ మన్న నేను చేస్తా కాల్
ఆ సరే సిస్టర్